ర హలో
నీ ఏం చేస్తున్నారు
ఏం చెయట్లేదమ్మా
ఏం మేమా ఏం చేయట్లేదు లేదు
హమ్
వంట చేసేసారా పంట చేసావా
వంట అయింది భోజనం అయ్యింది
హమ్ ఏం కూర వండారేంటి
ఏదో కూరుండేరు మేమేమో ప్రయాణం చేసి వచ్చాం కదా
ఆ ప్రయాణం చేసొచ్చావా ఎక్కడ
నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను
అబ్బో ఎలా వచ్చారు పొద్దునుంచి నేంటి పొద్దున ఎన్నింటికి బయలుదేరారు
పొద్దున్న పదిం పావ్ ఎంత అయిందనుకుంటా ఆ ఈ ఇది ఎక్కొచ్చాం కారు
అదేలే ఎన్నింటికి వచ్చారెంటి
పన్నెండున్నారా
హుమ్
పదకొండు గంటై అయిందన్ కుంట అంటే కానూరు వరకు కు రాలేదా బస్
అవు మరి మీ అక్కతో మాత్ హుమ్
మమ్మల్న అక్కడ దింపేశారు మునిపెల్లా దిగి
ఉహు
మూనుపేల్ల నుంచి వచ్చాం ఆ బస్సొళ్లూ ఏమో ఎవరు ఆపలేరు నాలుగు బస్సులు వచ్చినా
అదేలే
అందుకని చెప్పి ఇంకా కార్ ఎక్కి ఆ ఆటో ఎక్కొచ్చాం
ఉహు ఉహ్
దా
పలకా
మీ అయినయ వంటా భోజనాలు
అన్నీ అయిపోయినాయి రాత్రి బిర్యానీ తెప్పించుకున్నాం బిర్యానీ ఉంటే చికెన్ కర్రీ ఉండే అన్నం వండేషను తిన్నేస
ఉహ్
ఉహ్
ఇంకా
ఇంకేం లేదు చెప్పాలి మీరే
అంటే గుత్తోంకయి కూర వండుకుందాం అనుకున్నా
ఉహు
వంకాయలు లేవు
ఉహు
సర్లే వచ్చి ప్రయాణం చేసి వచ్చాం మళ్ళీ సాయంత్రం పెళ్ళికి వెళ్ళాలి కదా ఈ వేళ ఎందుకులే ఇంకా నాలుగు రోజులు ఉంటాం కదా